బాగున్నారా అండి
బాగున్నామండి
ఏ చేస్తున్నారు
ఏం లేదు ఖాలి
కాలిగానే ఉన్నారా మరి సమ్మర్ హాలీడెస్ లో ఏం చేసరం
కొం చెం టూర్స్కి వెళ్ళినమం టి అంటే అక్కయ వాళ్ళ ఊర్లోకి
ఆ
భద్రాచలం వెళ్ళినాం నర్సంపేట పోయినాం అ
అవునా
అట్ నుంచి అటు మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి పోయినాం
ఆ మీ పెద్దమ్మ వాళ్ళ ఊరు ఏ ఊరండి
మా పెద్దమ్మ వాళ్ళ ది బ్రంభగూడా అండి అంటే పాకాల కొత్తగూడా స్ సైడ్
పాకాల కొత్తగూడ సైడ్ పాకాల చూసారా అండి మీరు
ఆ చూసినామండి
హ్మ్
చాలా బాగుంటది మ మళ్ళీ వెళ్ళాల అనుకున్నాం గని కుదరలేదు ఇగ
ఇంకా
మీరెక్కడికి వెళ్లారండి సమ్మర్ హాలిడేస్లా
నేన అండి మా అక్క దగ్గరికి వెళ్ళాలండి భద్రాచలంకి ఎళ్ళొచ్చాను హ్మ్ గద్రాచలంకి వెళ్ళొచ్చానండి ఇగ ఎక్కడికి వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా కా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా అటెండ్ అయ్యారా అండి మీరు
ఆ నిన్న నిన్న ఒక ప్రోగ్రాంకిి వెళ్ళినామన్ అదేదో డాక్రా గ్రూప్ అన్ వాళ్ళదేదో వాల్లేదో కుటీర పరిశ్రమలు ఏదో సంథింగ్ చిన్న చిన్న వర్క్స్ చేపిస్తామ్ మీరు పచ్చల్లేసేది ఉంటే వెయ్యండి అది అంటే నేను లేను కాకపోతే మా మమ్మీ ఉన్నారు మా మమ్మీ ఊరికెల్లిరని నేను వెళ్ళిన అన్నట్టు మా మమ్మీ ప్లేస్ లో అయితే వాళ్ళు డ్రింక్ కూడా ఇచ్చిరు మాకోసం. ప్రైట్ థమ్స్ అప్
హ్మ్ అవునా
ఫోటో దిగి పెట్టినమ్
హ్మ్ ఇంకేమైనా ఫెస్టివల్స్ అటెండ్ అయ్యారా
ఆ పెస్టివల్ ఫంక్షన్స్ ఏం వెళ్ళలేదు ఫంక్షన్స్ కి
అవును హ్మ్ ఇంక మీరు ఏం చేస్తుంటారు ఏం జాబ్ చేస్తుంటారు
చేస్తామండి
హ్మ్
ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్కూల్స్ కదా ఎండలు మాత్రం చ చాలా ఉన్నాయి ఈ ఎండలకి అసల్ బయటి
అవునా అవునండి చాలా ఉన్నాయి ఎండలు
మాది రేకుల ఇల్లండి. ఇంకా వేడిగా ఉంది
ఉ అవును
సర్దుతామే
అవునా అండి బర్డే పండగ ఎలా ఎస్తారండి. ఏ స్పెషల్ ఏం జెస్ త్తరు ఏంటి
స్పెషల్ అంటే ఏం ఉండదు. సేమ్యా ఉం టదండి అదే సేమ్యా ఎస్ త్తరు ఆది పచినా మాంసం ఉంటది. ఇగ ఇగ బక్రీద్ పండగ అంటేనే త్యాగానికి ప్రతీక
అవున్
హ్ కుర్బాని స్ త్తరు ఆ కుర్బానీ వచ్చిన గోట్ని బిర్యానీ అయినా జేస్తారు లేక్ కుంటే కా కర్రీ అయినా చేస్తారాన్నట్టు పొద్దు పొద్దున్నే లేసి సి ఆ రోటీ చేసి అంటే చపాతీలు జెస్ సి ఆ కర్రీ ఆ అదే ఆ మటన్ కర్రీ జేసి, ప్రై లాగా జేసి చేసేద్. అంటే చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో చేసేది. ఇప్పుడు ఎవరు చేస్తలేరు అప్పుడు చాలా హడావిడి ఉండేది పండగలంటే ఇప్పుడు ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు
అవును ంతేగా రాను రాను పండగల మీద ఇన్ ట్రెస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఏమోచ్చింది ఫోన్ల ప్రపంచం వచ్చిందండి ఎక్కువ అందరూ ఫోన్లలోనే జీవిస్ స్తున్నారు ఆత్మీయులు ఆనేం చ్చ పాత కాలంలో ఉన్నట్ టువంటి బంధాలు అనేటువంటివి ఈ రాను రాను. రాను రాను తగ్గిపోతున్నాయ్
అవునవును
ఉ
మీరేం చేస్తారండి
నేను హౌజ్ వైఫ్ అండి
ఉ హ్
నేను హౌస్ వైఫ్ నే ఇంట్లోనే ఉంటాను పిల్లలు ఎవన్నారు స్కూల్ కేళ్తారు చిన్న బాబు ఇంట్లోనే ఉంటాడు.
ఆహా
అంటే బక్రీద్ పండగ ఎందుకు చెప్పుకుంటారండి త్యాగానికి ప్రతీక అన్నారు దానికి ఏమైనా ఉదాహరణ ఉందా
ఉదాహరణ అంటే ఇబ్రాహీం అలహస్లాం వాళ్ళ కొడుకుని కుర్బాని ఇవ్వడానికని అంటే అల్లాకి మాట ఇస్తారు ఏదో అనేసి అన్నారు నాకు కూడా ప్రాపర్గా తెలియదు చెప్పడం రాట్లేదు. తెలుగులో అయితే అల్లా కోరుకుంట అల్లా అడుగుతారు అన్నట్టు ఆ కుర్బానీ వండి అని ఏదో అ ఉంటారు అనేసి అన్నారు దేవదూ తగదా ఇబ్రాహిం అలహీస్ సలామ్ అయితే వాళ్ళ కొడుకునే తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి అని తీసుకెళ్తారు ఆ ప్లేస్ లో బ రా వస్తాది అన్నట్టు ఆ బాబు సేఫ్ ఉంటారు అన్నట్టు
హు హ్మ్మ్
అలా ఆ త్యాగానికి ప్రతిగాంట అంటే తన కన్న కొడుకును కొడుకు అని కూడా ఆలోచించ ఉన్నా ఆ త్యాగం చేయడానికి ముందడుగు వేసిరు ఇబ్రాహీం అలహస్లాం అని దానికి ప్రతీకగా బక్రీద్ పండుగ అనేది జరుపుకుంటారు ఈ బక్ర ఈ పంండగలో ఆ ఉంటే అయినా ఇవ్వచ్చు కుర్బానీ ఉమ్ బక్రా అంటే ఉమ్ గొర్రె ఆ బక్రా కూడా ఇవ్వచ్చు చూ ఇంతకు ముందుంటే అవి కూడా పెద్దవి కూడా ఇచ్చేది ఇప్పుడు ఇస్తలేరు చాలా స్ట్రిక్ట్ అంట
ఇంకా ఇంకా ఏంటి రేపు మ కొత్త బట్టాలు తీసుకున్నారా షాపింగ్ చేసారా
కొత్త బట్టల అంటే ఏం లేదు ఉన్న బట్టలే అడ్జస్ట్ అవదాంమని చూస్తాన్నాం
అవునవును ఇంకా
ఈ ఈ ఈ బక్రీద్ పండగ టైం లో హజ్ చేయ డానికి వెళ్తే చాలా పుణ్యఫలం దొరుకుతాదా అండి
రైటే అండి
హలో
కైకు కైకుట